ఆ
మ్ పాన్
బిర్యానీ చేయోద్లె కాని రైస్ చేసుకోరా సరిపోతది
అడిగా నువ్వు ఎగ్రైస్ ఎగ్రైస్ నేను ఆచలు అవుతున్నాను
మేం ఎగ్ రైస్ ని ఎగ్ రైస్ అంటాము ఎగ్ బిర్యానీ బిర్యానీ నే అంటాము మేం అంటే ఫోర్ ఎగ్స్ అంటే అంటే సరి రాదు గదా అందరికి ఇదైతే గన రైస్ అయితే గన అందరికిీ సర్దుస్తుంది ల జోగి అన్నకు పంపియాలిగ ఒక్కొక్కరికి ఒక ఎగ్ వస్తుంది అంటే కర్రీ సరిపోవాలి గ ఇది ఇంగ లేదు అంటే నీకు ఇంగోక ఇంగోక మెతడు చెప్పేనా ఆ టమోటాలు ఎరగడ్డలు అయ్యి ఏసి మసాలా ఏంలా ఫస్టు ఎగ్స్ బాయిల్ చేసేసుకో
మ్
పక్కన పెట్టేసుకొని ఈ పక్కన ఏం చేస్తావంటే ఆనియన్స్ టమో ట కోసేసుకో చిన్నై చిన్నవిగా పెద్దయ్ కాదు చిన్న చిన్నయి కోసేసుకొని ఇంగ నార్మల్గా నువు నిన్న టమొట కర్రీ ఎలా చేసావు అట్లనే ఆయిల్లో ఆవాలు జీలకర్ర అన్ని ఏసేసి వేయించి ఆనియన్స్ ఏసేసి సి బాగా ఎంజాయ్ చేసి టమోటా గూడా వేసి వేయించి బాగా మెత్తగా ఆ ఏగిపోయిన తర్వాత దాంట్లో మిరపొడి ధన్యాల పొడి ఉప్పు పసుపు అంతే నువు గరం మసాలా అయ్యేం వేయొద్దు హలో హలో
హలో
ఉన్నావా ఇనిపిచందా
ఆ వినిపిస్తాంది
చెప్పింది అర్థమైయిందాఇంత సేపు నీ ప్రాసెసు
అదే వింటాన్న గరం మసాలా అవేం వేయకు అన్నవ్
ఆ మిరప పొడి ధనయాల పొడి ఉప్పు పసుపు అవి వేసేసి ఆ ఏగిన దాంట్లో బాగా ఏంచేసేసి ఇవి ఎగ్స్ కొంచెం ఘాట్లు పెట్టేసి నాలుగు ఘాట్లు
ఉమ్
దింపేసేసి కొంచం బాగా ఎంచేసేయి
అంతేనా
అంతే అది కూడా నీకు ఒక ఎగ్ కర్రీలాగే అయిపోతుంది బా తినం కలుపుకొని బా తినచ్చు రైస్ లో గు నీకు అది కూడా బానే ఉంటది కొంచెం కారము ఒ రకంగా వెయ్యి మరీ చప్పక లేకుండా కారం పడితేనే బాగుంటది అది ఇంగ నీకు ఎట్లా నచ్చితే అట్ల చెయ్యి ఈ మెథడ్ అయినా చెయ్యి లేదు ఎగ్రైస్ చేసేటుగుంటే ఎగ్రైస్ చెయ్యి ఎట్లయినా చెయ్యి ఇంక మీకు టైముని బట్టి ఎట్ల వీలుంటే అట్లా హలో
ఆ వినిపి
హలో ఏం జెస్తున్నావ్ ఏం జెస్తానవ్
మే వినిపిస్తాందా వాయిస్
నువ్వు సైలెంట్ గా ఉన్నట్టు ఇనిపించ్చంది నాకు
లేదు లేదు నువ్వు చెప్తాన్నావు కదా అప్పుడు మాత్రమే సైలెంట్ గున్న ఊ ఉ అంటాన్నా
ఉ ఉ అనేది నాకు ఇనపరాలే అందుకు ఉండావా లేవా అని అనుకుంటాన నారాయణవరం లో డిజే వెట్నారు తెలుసా
నారాయణ వరం లోన
యా డిజే వెట్నారు
ఇప్పుడేమున్నాయి ఫంక్షన్స్
లైట్స్ ఇడికి ఫోకస్ కొడతన్నయ్
ఉమ్ ఈ తమిళ్ తమిళనాడు సైడ్ అయితే ఎప్పుడు జాతరలు పూజలే ఉంటాయి కదామే
తమిళనాడు కాదు నారాయణవనమ్మే పక్కనా
అది కూడా తమిళనాడు వాళ్ళంతా తమిళే మాట్లాడుతారు తెలుసా
ఉ కానీ ఏందో డీజే పెట్టారు ఇంతసేపు క్రాకర్స్ కాల్చారు షార్ట్స్ పెట్టారు ఇంసేపు అయ్యే వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు లైట్ రిఫ్లెక్షన్ ఇక్కడకు కొడతాంది కాలేజ్ మీద హాస్టల్ మీద కొడతాంది డీజేది
మిద్ది పైన ఉన్నావా
లేదు మ మేముండేదే థర్డ్ ఫ్లోర్ కదా మేముం
దీని అబ్బా మీ హాస్టల్ ఏం బాగుండదు కదా మే
ఏంది బాగుండదు
నేను చూసా సామి గబ్బు గబ్బు ఉంటుంది అంత కుక్కలని అంత గబ్బు లేపింటాయి ఆడంత
లేరు మన రూమ్ నీట్ గా పెట్టుకొని మన రూమ్ లో ఉంటే సాలు మేము చేసేదదే ఇప్పుడు రూమ్ వరకు నీటిగా పెట్టుకొని రూంలో వరకు బాగుంటాం బయట ఏం చేయలేం మనం చూసి చుడనట్టు పో బాండాలి బయట అంతా
ఆ
ఎంతవరకు వచ్చింది కూర జేయడం
ఇంకా చెయలే జోకీ తెస్తే చెయ్యాలే.
ఇంకా తాలేదా.
ఆ
ఇంకా తేలేదా
ఆహ్ తీసుకొస్తాడని పోయినడు.
మరి ఇవి అన్ని కట్ చేసి పెట్టుకోవచ్చు కదా అన్ని కట్ చేసి పెట్టుకోవచ్చు కదా తెచ్చే టైంకి అన్ని కట్ చేసి పెట్టుకోవచ్చు కదా వచ్చేలోపు తీసుకొని
వచ్చేసా నేను నిల్చకొన్ మాట్లాడతాన తెల్సా చార్జింగ్ పెట్టి
అయ్యయ్యో కుచ్చి పల్లేేదా.
కుర్చీ లేదు అందుకే చెప్ప నీకు కొంచం లేట్ గా చేస్తా. దంకేమైంది యడా.
అవునా ఈ ఒక్క కాలే ళ్లే మళ్ళీ చేయలే మళ్ళీ రేపు మాట్లాడుకుందం ఇదొకటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఏలాగో నువ్వు గూడ నాకు చెయ్యాలి కదా అవి గూడా రేపు చేద్దు సారిపోతుంది ఉమ్ ఎట్లా జేస్తావ్ ప్రాసెస్ చెప్పు చికెన్ ఇప్పుడు.
ఫస్టచ్చేసి ఫస్ట్ ఆహ్ చికెన్ కడిగేసి దాంట్లో ఆయిల్ ఏసి. జీలకర ఆనియన్ ఏసి చికెని మంచి గా ఏయించుతా ఏయించిన్ తర్వాత ఉప్పు పసుపేసి ఇంకా వెయించుతా ఉడికిిన్ తర్వాత మసాలా వట్టేసి గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి కారం పొడి ఉప్పు కొత్తిమీర అల్లం
టమటా వేయవా టమటా ఎస్తే టేస్ట్ వస్తుంది
అవునా మొన్న బాగా ఉండింది వేయలేదు అందుకే.
స్వాతి నేను చెప్పినట్టు ప్రాస్సెస్ చెయ్యి ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆవాలు. జిలకర వేసి ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి గూడా వెయ్యి ఫస్ట్ అవి రెండు ఏగి అస్సల్ లేవా ఏంకాదు లే అయితే పచ్చి మిర్చి లేకపోతే ఫస్ట్ ఆనియన్ ఏం ఏంచేసేసియ్ ఇం టమటో ట్టల్ వేసి బాగా ఏంచేసేసి చికెన్ని కడుక్కొని పసుపు గూడా వెయ్ దాంట్లో చికెనంతా నీట్గా కడుక్కొనేసి తర్వాత చికెన్ని కూడా దాంట్లో వేసేసేసి బాగా కాసేపు ఎ ఫ్రై జేసేయ్ నీళ్లెం బోయకు. ఆనియన్ ఎగుతానే టమోటా వేసేసి ఏంచేయల.
ఎక్కువేస్తే తీపి వస్తుంది పులుపు వస్తుంది కదా
ఏం రాదు ఎక్కువేయాకు చిన్నవి అయితే ఒక మూడు వేయ్ పెద్దవి అయితే రొండు వై టమోటాలు చిన్నయ్ గా కోసి బాగా బాగా ఎగిపోవాలా దాంట్లో మళ్ళ ఏం చేస్తాం అంటే పసు పు ఉప్పు వేసి వేగిన తర్వాత టమోటాలో చికెన్ని బా కడు కొని అ చికెన్ వేసేసేసి బా అసల్ వాటర్ వేయకు వాటర్ అనేదే వేయొద్దు. బాగా ఏం చేసేసి మూత పెట్టేసేయ్ ఆ దాంట్లో ఉన్న వాటర్ ఇమిరి బాగా. ఉడుక్తుంది చికెన్ అనేది. నువ్వు మళ్ళా వాటర్ వేస్తే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది వాటర్ వేయకుండా ఎయించు.
నేనేం వాటర్ ఎయిన్లే.
అసలే వాటర్ ఎయకుండ ఉడకబెట్టే ఒక మూత పెట్నావంటె దాంట్లో అచ్చిన వాటరే బాగా ఉడికి పి బాగుడుకుతుంది ఆ అది ఉడికిన్ తర్వాత కొంచెం మధ్యలో మిరపొడి ధనాల పొడి వేసేసి ఏం చేసేసి ఇగ లాస్ట్లో గరం మసాలా రోంత చికెన్ మసాలా రోంత ఎసేసి కొత్తిమీర ఎసేయ్ లాస్ట్లో బాగంతా ఏడిపినాక ఆమె అ అది చేసి ట్రై చేయ్ ఈరోజు ఎలా ఉంటుందో చూడు అయితే నువ్వు ఇన్ రోజుల్ టమోటో ఎయలేదా
టమాటొ ఏయలే గన్నీ ఎసా
ఈరోజు ట్రై చేయ్ ఉమ్ రెండు గోయ్ సాల్లె మీ ఇద్దరికే కద చేసుకునేది చికెను మహా అంటే ఒక పాల్ కేజీ నొ అర్ధ కేజీ నొ తెచ్చాడు
హండ్రెడ్ రూపీస్ తెస్తరంతె ఆ
అంతే లే హండ్రెడ్ రూపీస్ అంటే ఒక
అయిన నేను తిననూ పోని అడా తిన్న రెండు ముడు పీసులే
అంతె లే కాల్ కేజీ అస్తుంది కాల్ కేజ్ ఇలా లేదంటె అంతె అన్
హండ్రెడ్ రుపీస్ ఎంత హాఫ్ కేజినా
రేటుని బట్టి ఇప్పుడు కేజీ ఎంతుందంట కేజి టూ ఫిఫ్టీ అయితే నిక్ కు హండ్రెడ్ కి ఒక కాల్ కేజీ పైన ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రిఫ్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లోస్తది
ఆ
కేనొస్తుంద కేజీ ఎంతయితే ఉంటుందొ ఇంగ దాంట్లో మనం హండ్రెడ్ కేజోస్తుందొ చుస్కో ఇల్లుండార్ మే స్వామి ఆ పక్క వార్డేను ఈ పక్క ఇన్చార్జు ఈమ దీక్షి అంత
ఆ
తిరుగుతా నా కింద ముగ్గురు
హాస్టల్లో ఏం చేసారు ఫుడ్డు
మమ్మల్ని చూపించాందమ్మా పైన్ టెర్రస్ మీద ఫోన్లు మాట్లాడతానం గానీ
ఫోన్లు కూడ మాట్లాడకూడదా
ఆహా అ దీక్షి చూపించాంది ఏలెత్తి చూపించాంది పైన చూడు ఎట్ట మాట్లాడతాండ్రో ఫోన్లని
ఊ
కార్రీడార్ల ఉండకూడదు
ఏయ్ పూజితా ఏ ఇక్కడ తిరుగుతాన్న నవ్వొద్దు
నువ్వేడి పోయినవె పూజిత ఎడ కనిపించింది నీకు
పూజిత మా వీదె
ఆహా మీ వీధా
మ్ వాళ ఆ పాప పీజీ నెను రూమ్ ఉమ్ ఆ పాప రూమ్ పీజీ కదా మా ముందర బిల్డింగే పీజీ
ఓహో మౌనికా కాల్ చేస్తాంది
మ్ మౌనిక కాయిపోజేయలని తుత్తర ఎక్కువుందిలే
ఆ
టాస్క్ లు ఎప్పుడే ఎప్పుడు అయిపోతాయి చేద్దామా అని ఉంది మౌనికాకి.
ఆహ్ సరేలే అయితే అయిపోయింది టెన్ మినట్స్. నువ్వు నిలబడుకోవద్దులే ఫోన్ ది చార్జింగ్.
ఆహ్ సరే.
సరే అయితే బాయ్.
ఆహ్ సరే అక్క బాయ్ ఉమ్ ఉమ్ బాయ్.